హలో వినిపిస్తుందా
చేయాలా చెప్పుకుంటా ఆంటీవి నువ్వు
హరి
హలో
వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది.
ఏం చేసినారు వంట తిన్నారా
నువ్వేం చేస్తాన్నావ్.
నేనా తలదువ్వుకుంటున్నా
అహ
ఈ రోజు చేసినారు. ర పార్నా
నెక్స్ట్ వీక్ శ్రీరామనవమి కదా ఏం చేస్తాన్నవు.
ఏం చేయలే.
ఆ అంటే ఈ రోజులాగేనా వంటలు అన్ ని
ఊ ఇ ఇ ఈరోజు ఫ్రైడే గదా తినమ్ మేమ్.
అదే నిన్న ఉగాది ఫెస్టివల్ చేస్ కదా అట్లనా వంటలు చేసేది ఏమన్నా వెరైటీ ఉంటదా అని
అట్లే అట్లే చేస్తాము. ఏమంటే ఇంకా ఇది పార్నా ఈరోజు ఫ్రైడే కదా అందుకు కోసం చేయలేదు సండే చేస్తం. ఆ నాన్ వెజ్లే మీరుది మీరు తెచ్చినారా
సత్య నారాయణ వ్రతం చేసినాం కదా
అవుగదా వన్ మ ఫార్టీ డేస్ ఉండాలే
ఎయిట్ డేస్ తినరాదు కదా
ఫార్టీ డేసే కదా
లేద్ ఫార్టీ ఎయిట్ డేస్ అంట ఫార్టీ ఎయిట్ డేస్ అయినాక తినచ్చు. చ్చు.
అవునా మే మేము నాన్ వెజ్ తెచ్చుకో కోలే ఈరోజు ఫ్రైడేఅని
అవునా
అవును సండే ఊ సండే యాటలు కొడతారంట మా పిన్నమ్మ వాళ్ళు
హు
ఊ ఊరికి పోతాం రేపు
ఊ మాకి పిలుస్తన్నర్ తిరుణాలకి పోవలనీ ఉ మా కయల్ లేదు పోయి ఎకే
అవునులే
ఆ తేరు ఉంటది కాబట్టి
అవునవును బాగా చేస్తారు కళ్యాణం శ్రీ
ఆవును తేరు ఉంటుంది బాగా చేస్తా మా అమ్మ మేము వస్తాము అంటే కజ్జీకాయలు అత్రరసలు చెక్రాలు అవన్నీ చేస్తా స్తాము అన
ఉమ్
రామ్ అని చెప్తిమి మా అక్కాఒళ్ళు పోతం పోతున్నారు
అవునులే
ఉమ్
మరీ ఏం చేసినారు ఈ రోజు కర్ర్రి
ఈరోజు ఇది ఆ మామూలు ఉగాది అయిపోయినాక పెద్దల్కి పెడతర్ డా బట్టలు ఉగాది పండగ అప్పుడు
ఆ
ఉమ్ అట్లా పెట్టాలనుకునే వాళ్ళు వడలు చేస్తారంట కంది బేళలతో
ఆహా అవునులే
అట్లా ఈరోజ చేస్ న్నాం మేము అ ద తిన్నట్టుంటే అది తెచ్చుకుంటాంటిమి
అవున ఇంకా మా ఇంట్లో నిన్ననే అయిపోయ ఇంకా పెద్దలకి బట్టలు పెట్టుకునే అట్లాని నిన్నే అయిపోతాయి ఇంక ఈ రోజు జు ఏం లేదు
ఉమ్
ఏం నేను గో గోంగూర ఇ చట్నీ చేసి అన్నం చేసిన
ఉమ్
ఉమ్ నిన్న చేసిన ఓలిగలే ఉంటే తినం
ఉమ్ మేము అంతే ఒలిగాలు చేసుకోవాల మధ్యాహ్నము ఉమ్
ఆహ ఆ అవును ఎక్కడ పోలేదా టూర్ కి
ఆ అ లేదు ఏడ వన్ డే గ్యాప్ వస్తాదా పోదాము అనుకుంటే నిన్న పోయి ఆఫటర్నూన్ వచ్చ వంశీ
అవున్లే
ఉ ఈ రోజు పోయినారు ఆఫీస్ ఉందని
ఊ
అంటే నార్మల్ ఎంప్లాయీస్ అయితే ఏం కాదు ఎంప్లాయీస్ ని చూసుకునే పొజిషన్ కాబ అంటే ఉన్నే ఉంటుంది వర్క్ మ్ హెచ్ ఆర్ ది కాబట్టి
అవును అ ఏమి చెప్పాలి షాపింగ్ ఏం చేయలేదా ఫెస్టివల్కి
ఆహ లేదు
ఊహు
అన్ని ఇంట్లోనే మేము మగ్గం వే చీరలు అమ్ముతాం కదా యక్కడ దొడ్ బల పల్ల ఫేమస్ కదా మగ్గాాలన్నీ
ఇత్తర
ఉ
మీ మీ ఆవును మీది షది కదా స మీకు షాప్ ఉంది కదా శారీస్ ది
ఆ అదే మగ్గం చీరలు ఒటే అమ్మేదే
అవునా ఆ కాస్ట్ ఎంత పడతాయో
ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ దాకా ఇంకా ప్యూరేషన్ కావాలంటే టెన్ తౌసండ్ ఫిఫటీన్ తౌసండ్
అవున్లే నాకోసారి పిక్స్ పెట్టు బాగుంటే తీసుకుంటా
మ్ సరే పెడతాను
ఉ
ఇక్కడ ధీరజ్ ఎమ్మెల్యే ఉండేది ఇం ఇక్కడ అంతా మగ్గాలి కదా కొండ ఏ అదే గ్రౌండ్ లో భగత్ సింగ్ గ్రౌండ్ లో కూడా
హ్మ్
సారీస్ తీ
అంటే మాల్ ఆ లేదంటే మామూలుగా చేనే ట అం
ఆ అదే మగ్గాలు అయ్యేస ఉంటు కదా వాళ్ళు
ఆ ఆ అవును అవునులే
మీరు శ్రీ రామనవమి కి కల్ చెెక్లీలు అవి చేయరు ఆ
చేస్తాం
అవునా
కానీ ఇంకా
ఇక్కడ శ్రీరామనవమి కి వచ్చేసి దోసకాయ ఉం పట్తుం చూడు రౌండ్ ఉండడి అద ఒక్కయితి జ్యూస్ చ్చసి పానకంలాగా అమ్ముతారంటే ఇక్కడ అదేను ఆ పెసర్ బ్యాలద పల్మూను హమేది ఆమె పెట్టేది గుడి దగ్గర ప్రసాదంగా పెట్టేది
అవునులే వడపా పూ పనకం
హ నైట్ టెంపుల్స్ దగ్గ దగ్గరంతా ఉంటుందంట అట్లా
అవునవును వచ్చిన ప్రతి ఒక్కరికి ఇస్తారు పానకం
నేను శ్రీరాన్నవంకి పోయ్యేకి లేదు ఆ ఇరవై ఆరు తేదీ పెళ్లి ఉంది ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఆరు రిసెప్షన్ ఇరవై ఏడు పెళ్లి ముహూర్తము ఇరవై ఆరు నైట్ ఇటు పోయేసి రావల ఇ ఇరవై ఏడు ఫెస్ట్ వల్ల కానీ స్టార్టింగ్ లో వచ్చేసి రిసెప్షన్స్ చె కుండా డైరెక్ట్ పెళ్లి చేస్తాండది ఇంటి దగ్గర చేస్తాండ్రి ఇప్పుడు ఫంక్షన్ హాల్స్ పెట్టేసినారు
అవునా ఓకే అందరు అంతే కదా ఇంటి దగ్గర అయినా ఎక్కువ జనం పట్టరు కదా ఇం
అవును ఏంటి గ్గరే మొన్న రీసెంట్ గా జరిగింది వేరే వాళ్ళది వాళ్ళ ఇంటి దగ్గరే చేస్తుండేది ఇంటి దగ్గర చేస్తే చాలా మంది వస్తారు రిలేటివ్స్ అందరు బాగుంటుంది
తది ఇంకా వాళ్ళకి స్నానాలకి అంట అట్లా ట్లకి అందుకు బయట అయితేనా మేలు ఫంక్షన్ హల్
అవును ప్లేస్ ముందర ప్లేస్ ఉండే ఇంటి దగ్గర్ చేసుకున్నా బాగుం ఉంటది లేద అంటే ఫంక్షన్ హాల్స్ లో చేసుకోవాల
కొంచెం చిన్నది హ్మ్ హ్మ్
ఇప్పుడు అంతా జనరేషన్ చేంజ్ అయిపోతుందిలే అప్పుట్లాగా పాటించ దిలేదు పెళ్లి రోజు అంటే నలుగులు పెట్టి చేసి స్టార్ట్ చేస్తారు అటి నుంచి పసుపు పట్టించి స్నానం చేయిచ్చేది కానీ ఇప్పుడు ఆ తెలిసిన వాళ్ళు ఒకటే చేస్తారు మిగతా వాళ్లు డైరెక్ట్ రెడి
బై ఉమ్ బై తీసుకొస్తారు అవును అప్పుడు అందరినీ పిలిచి నలుగులు పెట్టించేది అంత పసువు దంచిచ్చేది అన్నీ ఉండ బియ్యం చేరిగిచ్చేది పెళ్ళికి
వియట్లా ఎట్లా చేస్తారు అంటే నలుగురు పెడతారు ఫస్ట్ రోజు పెట్టిన్ త ఇంటింటికి పోయి నలుగులు పెట్టించుకొని వస్తారంట ప్రతి ఇంట్లోకి పోల్లంటారు లా ఇంట్లోకి పోయి పసుపు పట్టి వచ్చి కుంకుం పెట్టి నలుగులు పెట్టి టి పిలుచుకొని వచ్చేదంట అట్లా ఇంటింటికి పె
అవునులే ఉ మన మన సైడు ఈ మధ్య ఇంకంత మోడ్రన్ గా అయిపోతున్నారు అంత
మ్ మ్
ఉ హల్ది ఫంక్షన్ అండి ఇప్పుడు ఎవరు చుడు హల్ది ఫంక్షన్
అవును
అప్పుడు ఏడున్నాయి ఇవన్నీ ఏలో బల డ్రెసస్ కోవాల డ్రెస్ కూడా ఇంకా అదంతో
ఒకప్పుడు వండలు చేసాకి అందరూ చేస్ డి రిలేటివ్స్ ఉండి వాళ్ళే చేసస్తండి ఇప్పుడు వంటలు చేసేక కూడా మనుషులు పెట్ట కొ క్యాటరిన్స్ ఆపి వచ్చేసినయ్
అవును ఇంకా మనకి ఏం పనిలేదు ఇంకా రెడీ అవ్వడం పెళ్లి మండపం పోవడం
అవును
ఇంకా పెళ్ళ కూతురు రెడీ చేసే గాని ఎవరన్నా వస్తుంటారు కదా పిన్నమ్మ పెద్దమ్మ అక్క వాళ్ళు ఎవరు లేంకా వా సపరేట్ ఇకా ఫోటోషూట్ ప్రీ వెడ్డింగ్ షర్ట్ అన్నీ ఇంకా ఏ అన్నిట్లకి డబ్బులతోనే పని
మావును అమౌంట్ ఉండే చేర్చుకోవాలి వాళ్ళు ఏం చేసేలే అంతే అంటే రిలేేషన్స్ తగిపోత అనమాట అ ఒకప్పుడు చేసది ఇంతకు ముందు జనరేషన్ లాగా ఉండుంటే రిలేషన్స్ ఉండేవి బాగా
అ
మజకైతుంది ఇప్పుడు రిలేషన్స్ లో ఈ రోజు పెళ్ళంటే ముందు రోజు రోజు ఆ ముందు రోజు వచ్చేలేది ఈ రోజే వస్తారు వెళ్ళిపోతారు అట్ల అయిపోయింది
ఉ ఇంకా ఎక్కడ ప్రేమలుంటాయి ఏముంటాయి
వెళ్లి ఉంది అంటే అందరు దగ్గర దగ్గర రిలేటివ్స్ అందరూ వచ్చి చూసుకొనీ ఏమేం చేస్ తది తె ఇక్కడ ఉండి పిల్ల ఏ వర్కు చూసుకొని పోతారా ఇహ ఇప్పుడు
పోతారు ఇంకా అదే ఇంకా హాజరే హాజరేేస్తాం కదా మనము అటెండెన్స్ చేస్తామే అట్లా ఇంగ పెళ్ళికి వచ్చినామంటే వచ్చినా అన్నట్టు ఇట్లా రావడము వెళ్ళిపోవడము ఆ ఉ
తెలిసిన వాళ్లే వచ్చి ఇంకా దగ్గర దగ్గర రిలేటివ్స్ అందరికీ ఇచ్చి పెళ్లికి కావాల అన్ని రెడీ చేసి ఉంటారు కొంతమంది అది తగ్గిపోతా వస్త ఉంది
ఇంకా మళ్ళీ అప్పుడైతేనా యల్లో కలర్ శారీస్ వైట్ కలర్ శారీస్ ఉంటుండే ఇంగ ఇప్పుడు అన్నీ పట్టు సారీస్ ఏ
అవును అది ఒటీ ఈ రిసెప్షన్ కి లెహెంగాస్ అంటా మ్యారేజ్ కేమో సారి అంట
అవునవును
మాది మా సైడు ఎట్లంటే పెళ్ళి అయినాక పెళ్ళి కీ చీర పెట్టిండారు కదా
ఉ అవును
అది ఇది పవిత్రమైన నది ఉంటుంది చూడు గంగా కానీ కావేరీ అట్లా నదుల్లో ఇడిస్ చేసి వస్తే
అవును ఇ ప్పుడు ఎవరు ఇడుస్తున్నారు ఇంకా అంత పెద్ద కాస్ట్లీ పట్టు చీరలు ఎవరు వదిలేస్
అదే చెప్తే మా అత్త కూడా చెప్పే ఇట్లా ఇ చ వస్తానీ మంచి మంచిదయితుంది అని
లేదంటే ఎవరికన్నా ఇగ దానంగా అన్నా ఇచ్చేసేయాలంటే
అవునా
హ్మ్ ఇప్పుడుంగ అందరు ఇళ్లలోనే పెట్టుకుంటారు అంత కాస్ట్లీ వి వది లేసి కి కాదు కదా
హ
ఏదో ఐదు వందలు థౌజండ్ లోపల అట్లాపోయినా గాని ఇచ్చేసేయచ్చు ఉహ్ ఇబ్బుడు ఏంటి నువ్వు ఆహ్ పట్టు శారీస్ అంటే యావై వేలు ఇరవై ఐదు వేలు అంత కాస్ట్లీ వి ఆహ్ అన్ని మారిపోయినాయి సాంప్రదాయాలన్నీ కదా ఆ సరే ఉంటా.